హలో నమస్కారం
నమస్కారం అండి మాకు ఫోన్ ఎలా వాడాలో అర్థమయిందండి
అవునా అండి మీకు మా ధన్యవాదాలండి
సమయం ఇవ్వాలండి అన్నిటికీ ఆ చెప్పండి
మీ వల్ల మా సమయం ఎంతో వేస్ట్ అయిందిండి
అవునండి ఈసారి నుంచి అది అవ్వకుండా చూసుకుంటామండి
ధన్యవాదాలండి
మన్యవాదాలండి
మీకు దేని గురించి తెలుసుకున్నారా అనుకుంటున్నానండి
మేము ఇప్పుడు దాన్ని ఏమంటారు గుర్తు రావట్లేదండి అయ్యో ఒక నిమిషం అండి
గుర్తు తెచ్చుకోవాలని
ఆ మొహరం గురించి చెప్తా ఉన్నారండి పండుగ మొహరం పడుగ గురించి తెలియదండి మా సై మా ఊరి సైడ్ చేయర పగా అవునండి
మా ఊరిలో మొహ్ మొహరం అనగా పీర్ల పండగ చానా గొప్పగా ఘనంగా చేస్తారండి.
మా ఆ పీర్ల పండగ అంటే రొట్
అవునండి నెల్లూరు అనే నెల్లూర్ రు అనే జిల్లాలో అది ఇంకొక రొట్టెల పండగ అంటారండి.
అవునండి మాకు దగ్గరండి నెల్లూరు
అవునా అండి ఓకే అండి మీ మా మేము పీర్ల పండగ చాలా బాగా చేస్కుంటాము. మూడు రోజులండి పండగ మూడు రోజులే మొదటి రోజు ఏమి ఉండదండి అంతా, రెండవ రోజు రెండవ రోజు రాత్రి స్టార్ట్ అవుతుందండి ఉంటదండి. పెద్ద అగ్ని గుండంలో పెద్ద పెద్ద కట్లు చెట్లు అన్ని తీసుకొచ్చి వేస్తారండి అ మంటలు అలా పెద్దగా వస్తాయండి. రాత్రి అంట ఆ గుండము చుట్టూ అందరు మంచ్ గా నృత్య ప్రదర్శన లాంటి ఒక ప్రదర్శన చేస్తారండి అబ్బాయి డప్పుల సౌండ్ ఒకటే ఉంటాయండి డప్పుల శబ్దం విన్ న సొంపుగా ఉంటదండి.
అవునా అండి
అవునండి బాబు
డాన్స్ వేయండి డప్పులొస్తే డప్పులు ఇటు కొట్టే పని అయితే
అది మా నాన్నగారు అంటే నాకు ఇక భయం అండి తిడతారండి.
ఏమండి మీ నాన్న కి మీరు గూడ తిట్టండి
తప్పు గదండి ఎలా పడితే అలా ఎగరడం తప్పండి అసలుకి
నో అండి
హుమ్
అదే డప్పులు మీ అదే డప్పులు వింటూ మీ ఇంట్లో డ్యాన్స్ వేయొచ్చు కదండి.
మేం మేము అలాగే చేస్తామండి ప్రతిసారి అంతే అండి కనీసం రెండు నిమిషము రెండు నిమిషములైనా ఎగురు తామండి మేము
అక్క గారు దాన్లో పాల్ పాల్గొంటారా మీ డ్యాన్స్ లో
లేదండి మా అక్కగారికి డ్యాన్స్ రాదండి.
యహ్ అవునా అండి మేము నేర్పిచ్చెదమండి.
ఓ ధన్యవాదాలండి తప్పకుండా అండి
సరే మీ అక్క గారిని కలిసినచో నేను డాన్ ఉమ్ నా నాట్యం నేర్పిస్ దము
ఆ అ మీకు నాకు నాట్యం వచ్చా అండి?
వచ్చిందండి ఆఫ్టర్ ఫిక్స్ చేసే పనిలో జాత మా ఊరు జాతర అయినప్పుడు మాకు కొన్ని కొన్ని విషయాలకు పర్మిషన్లు ఉం టాయండి
ఓకే అండి
ఆ కొన్ని కొన్ని విషయాల వల్లన మేం మాకు మేం మంచిగా ఆడెదము అండి నాట్యం ఆడెదము నాట్యం చేయలేదు నువ్వు ఆడవారితోను నాట్యం చేస్తాము
అవునా మీరు చాలా మాట్లాడుతున్నారండి
అవునండి మీకు కూడా ఒకసారి పెట్టినట్టు గుర్తు ఉంది నేను ఆడవారితో చాలా నాట్యం చేస్తున్నది
చూసామండి మీరు చాలా అద్భుతంగా నాట్యం చేస్తున్నారండి కానీ మా మాది ఒక సూచన అండి మీకు ఇంకెప్పుడు అలా చేయకండి
ఎందుకం
ఎందుకండి అంటే ఎందుకంటే మీకు సె సూట్ అవ్వలేదండి అది
బట్టలు చూస్తామా కదండీ
చేయడం సూట్ అవ్వలేదండి
సరే మా ఈసార్ మా ఊరు జాతరకి మిమ్మల్ని కూడాచ్చి మీరు కూడా వస్తారు కదండి మీతోనే నాట్యం చేసేదాం
మీరుకు మీరు మమ్మల్ని పిలవలేదు కదండి
మా ఊర్లో ఇంకా జాతర స్టార్టే కాలేదండి మాట్లాడి దాని గురించి మాట్లా మా గురించి మొన్న మా మామగారు మాట్లాడదామని అందరినీ పిలిచారండి యూత్ని యూత్ ఎవరు రాలేదండి ఈసారి వచ్చి మాట్లాడి అ ఏ డేట్ ఫిక్స్ అయితే ఆ రోజు పిలుస్తామండి మేము ఆల్రెడీ చెప్పినాము మీకు ఇలా మాట్లా డుతున్నారు ఈ మాట్లాడండి అని మాట్లాడడం అయిపోయిన తర్వాత పిలుస్తాము రండి అని
అవునా అండి ఓకే అండి ధన్యవాదాలండి మీరు చాలా మంచివారండి
ఆ ఏంటండి
అ ఏం లేదండి మేము అంకుల్ అంకుల్ వాళ్ళున్న చ్చామండి
అవునా అండి
మేం కింద ఉన్నామండి పీజీ కింద
మీరు కొంచెం దూరముగా వెళ్ళండి
మాట్లాడు తున్నామండి సరే అండి మీ తమ్ముడు గారు వస్తున్నారంటండి కిందకి అవునండి
మీరు అలా వెళ్ళడం తప్పండి
ఎందుకండి అంకుల్ గారు మిమ్మల్ని వద్దన్నారండి లేకపోతే మేము పిలుచుకొని వెళ్ళదమా ఆడవారు కదండి మీకు ఎలా ఉంటా వాళ్ళు ఉన్నంత సేపు బాగుంటదండి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటందో మీ కన్ కన్ కంఫర్ట్ కోసం మీ జాగ్రత్త కోసం చెప్పారండి అంకుల్ గారు అంకుల్ గారు మాట్లాడింది స్వచ్ఛంగా వందకి నూటికి నూటి శాతం మం కరెక్టే అండి
అవునా అండి
ఆయన చెప్పిన ప్రతి ఒకటి కరెక్టే అండి
అవునండి
ఆయన చెప్పడంలో తప్పు లేదండి
మీలాంటి వారు ఉండడం వల్లే అండి భారతదేశంలో మహ్ మహిళలు ఇంతవరకు ముందుకు రాకుండా ఉన్నారండి
అవునండి మీరు మాతో మాట్లాడుతున్నారా ఇంకేమన్నా చేస్తున్నారాండి
ఎందుకండి మీరు మాత్రం బయటకి వెళ్తారు మేము మాత్రం బయటకు వెళ్ళకూడదని క్షలు పెడుతూ ఉంటారండి తప్పండి అది
అండి ఆ రోజు వెళ్ళాం కదండి మనం
ఏ రోజ అండి ఒక రోజు వెళ్తే సరిపోతదండి మీరు వారానికి ఐదు దినములు వె అయితే మేము ఒక రోజు కూడా వెళ్ళడం లేదండి
నేను వారానికి ఐదు రోజులు ఇక్కడ వెళ్ళాను ఆ రోజు మీతో వెళ్ళానండి మళ్ళా మళ్ళా వెళ్ళలేదండి
ఏంటో అండి
ఈ ముసలళ్ళ అయ్యాం కదండీ నడువు నిప్పొచ్చుకో నడుం నొప్పి తగ్గినక మిమ్మల్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళదాము
వద్దండీ మీకు అది తగ్గదండి అప్పుడు మీ దగ్గర వాహనం ఉండదండి రెండూ ఉండవండి ఎందుకండిను
రోజు పది గంటల పైన పది పదకొండు పదన్నర పైన ఖాళీయండి అండి ప్రతి రోజును ఒక వారం రోజులు ఉన్నాం అయ్యే వస్తుంది అంతే
ఎందుకండి మనకు అది అంతా
కొన్ని రోజులుంటేయి మా కొన్ని రోజులుంటే మా వాహనం మేము తెచ్చుకునేదాముఅప్ అప్ అప్పుడు మా వాహనంకి మేము ఎవరిని అడగాల్సిన అవసరం లేదండి ఏ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చండి
మీరు చాలా మంచి ఉపాయం చేశారండి మీ ఉపాయం ఉపాయంమునకు మేము
పెద్ద బండి ఉందండి ఆ అన్నగారి ఏమన్నారంటే నాకు ఏ బండి అయినా పర్లేదు నాకు ఆఫీస్కిె వెళ్ళకుంటే చాలు హమ్ అదిే ఆహ్
మంచిదే కదండి మీరు చాలా మంచి విషయం చెప్పారండి మేము కూడా మీతో పాటు వ వస్తామండి
ఇ
ఇక్కడ నిమిషములు క్షణాలు అలా అలా అయిపోతుంటాయండి మీరు అలా చెప్పడం తప్పండి
మీరు మాతో మాట్లాడవలే నుండి
మేం మాట్లాడుతున్నామండి
ఓ మంచి విషయం అండి మీరు భుజించారా అండి
మేను భుజించాము అండి మీరు భుజించారా
మేము భూ జించామండి మా పీజీ అందు అంత మంచిగా లేదండి అవునునండి ఏంటో అండి మాకేం అర్ధం కా వట్లేదండి
అవునా అండి మీకు అర్థం అవుతుందండి రేపు ఏమండి ప్లాన్స్ హమ్
మాకేమీ లేదండి మీకేమైనా ఉన్నావా
ఉన్నాయండి చదువుకోవాలండి రేపు
చాలా గొప్ప విషయం అండి
హమ్ రేపు పొద్దున ఎ పొద్దున ఆరు గంటలకి లే సి పదకొండు వరకు మాట్లాడి
మంచి విషయమే
సడ పదకొండు వరేమో చదువుకొని మళ్ళా పడుకొని వద్దం అనుకుంటున్నామండి
మంచి విషయమండి మీరు చాలా మంచివారు లాగ ఉన్నారండి
ఉన్నానండి చెప్పండి
మీరు మీ సమ మీ సమయస్ఫూర్తి మీ యొక్కక్క హాస్య హాస్య టైమింగ్ కి మేము చాలా గొప్ప ఫ్యాన్ అయ్యామండి ధన్యవాదాలండి మీరు మాకు
ధన్యవాదాల అండి బాయ్ అండి
బాయ్ అండి
నా నా వైఫే